ఆ చెప్పండి అండి ఆ బాగున్నా మేడం
సార్ ఇది కొంచెం వేసవి సెలవులు గురించి చెప్పగలుతారా మీరు వేసావి సెలువు అనేది మీరు ఎలా ఎంజాయ్ చేసారు అనేది
మిము వేసవి సెలవల్
వేర్ ఫ్యామిలీ తో పొతాను సార్ మీ దగ్గర నుంచి వాయిస్ రావట్లేదు
హలో ఆ చెప్పండి సార్ ఇప్పుడు వస్తుంది ఇగ ఉహు అయితే వేసవి సెలవులు మేము ఆ తిరుపతి శిరిడీ కీ అరుణాచలంకి వెళ్తున్నామండి ఆ శిరిడి కి వెళ్ళొచ్చం
ఎందుకంటే మీరు తిరుపతి అరుణాచలం షిరిడి అని చెప్పారు కానీ తిరుపతి అరుణాచలం అనేది మేము చూసాం స షిరిడి అనేది ఇంత వరకు వెళ్ళలేదు ఎలా అంటే ఎలా వెళ్ళాలి సార్ మనము షిరిడికి ఎళ్ళేది బస్ ఫెసిలిటీయా లేపోతే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందా
ట్రైన్ ఫెసిలిటీ ఉంటుందండి
ఓకే సార్ అంటే ట్రైన్ మనం రిజర్వ్ చేసుకుని ఉంటుందా
ఆ ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని వెళ్ళండి
ఎలా సార్ అది ట్రైన్ ముందు బిఫోర్గా రిర్వేషన్ చేస్ కోల లేతే అప్పుడప్పుడు రిజర్వేషన్ చేసుకుంటే సరిపోతుందా
వన్ మంత్ బిఫోర సార్ అంటే మీకు సీట్లు దొరకాయి కదా వన్ అంటే బిఫోర్ అంటే దొరకదు సీట్స్ వన్ మంత్ బిఫోర్ అయితేనే మనకి సీట్స్ దొరుకుతాయండి
అంటే సార్ ఇప్పుడు జనాలు అంతగాన ముందే బిఫోర్ ఎసుకుంటార అనమాట టికెట్లు కన్ఫామ్ కావడానికి
ఆ సమ్మర్ లో అందరు ముందే ప ఆ ముందే ప్లాన్గా ఉంటారనమాట ప్లాన్డగ
ఓకే సార్ అదే సరి సమ్మర్లో వెళ్ళలేకపోయినం కానీ వచ్చే సమ్మర్ అయినా మేము షిర్డికి వెళ్తాము చెప్పండి సార్ ఎలా ఉంటుంది షిర్డికి వెళ్తే ఎలా ఉంటుంది అక్కడ ఎలా వెళ్ళాలి ఎక్కడ నుంచి ఎలా వెళ్లేది ఉంటుంది షిర్డికి మనం
షి ర్డీ అంటే నాగర్‌సోల్లో దిగినక్క వన్ అవర్ జర్నీ ఉంటుంది మనం మన్మార్లులో జనయితే టూ అవర్ జర్నీ ఉంటుంది
డైరెక్ట్ షిరిడ్డి గుడి దగ్గరకి ఉండదా సార్ ట్రైన్ మనకి
గుడి దగ్గర కంటే సాయినగర్ స్టేషన్ అని ఉంటుంది ఆ అక్కడ దిగితే మనకి ఆ ఆటోలు ఎళ్తే ఆటోలో ఆటోవోడు ఒక హాఫ్అన్ అవర్ లో తీసుకెళ్తాడు ఆడికి గుడి దగ్గరికి గుడి దగ్గర్న సార్ అంటే మనకు ట్రైన్ దగ్గర నుంచి గుడి దగ్గరకి వెళ్ళడానికి ఆటోలోకి వెళ్ళాలన్నమాట ఆ ఆటోలో వెళ్ళొచ్చు
ఎంత
ఒకరికి ఫిఫ్టీ రూపీస్ జార్జ్ చేస్తారండి
ఓకే సార్ అంటే ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తారంటే మనకి నించు మించుగా ఒక పదిహేను ఇరవైకి కిలోమీటర్ల దూరం ఉంటుందా
ఆ లేదండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది దాదాపు ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే
ఓకే సార్ అంటే అక్కడికి ఎళ్తే ఇంకా ఆటోలో వెళ్ళి మన గుడి దగ్గరకి వెళ్ళిన వెంటనే మనకి రూమ్ అనేవి ఉంటున్నాయా సార్ అక్కడ
రూమ్స్ అనేటి అంటే మన కీ ప్రైవేట్లో దొరుకుతయ్ మళ్ళా మనం ఇక్కడ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు
ఓ అరికి అయితే ఇప్పుడు టికెట్లు బుక్ జేసుకున్నంటే రూమ్ కూడా ముందే బుక్ చేసుకోవచ్చు అనమాట
అవునవును
ఓకే సార్ ఎలా అంటే సార్ ముందే బుక్ చేసుకుంటే వాళ్ళకి అడ్వాన్స్ ఏమైనా పే చేయాలా
అడ్వాన్స్ అంటే ఏం లేదు రూమ్ పెర్ డే ఎంత ఉంటుందో అంత పే చేయాలి ఆ త ఆ తర్వాత నీకు బుక్ చేసినా టికెట్ ఇస్తాడు ఏ రోజు బుక్ అయిన ఆ రోజు టికెట్ ఇస్తాడు ఆ ఆ రోజు మనం ట్రైన్ ఎక్కి పొద్దున్న ఎళ్ళేసరి ఆడ ఆ మనం మేనేజర్ ని రీచ్ చెయి ఆయనకి మనం రెసర్పిస్తే అ మనకి రూమ్ ఇస్త రమ్ రూమ్కి కి ఇస్తారు అనమాట
ఓకే సార్ అంటే ఇప్పుడు రూమ్ కి ఇచ్చిన వెంటనే మనకి ఇంకా రూమ్ అనేది ఇస్తారు సార్ ఎలా బాగుంటాయి సార్ అక్కడ ఫెసిలిటీస్ రూమ్లు మనకి బాగుంటాయా సార్
ఆ రూమ్ ఫెసిలిటీస్ బాగాన్నా హీట్ వాటర్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అన్ని ఉంటాయంండి మనకి
ఓకే తాగడానికి కూడా డ్రింకింగ్ వాటర్ పెడతారా సెవెన్ వన్ క రూమ్ లో
ఆ డ్రింకింగ్ వాటర్ అనేది వాళ్ళు పెట్టారు గాని మనం కొ కొన్కోల అండి మ అవునూఆవును
ఇ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా
టీవీ ఏం ఉండదండి
ఓకే సార్ అంటే మీరు రూమ్ లో అక్కడ వచ్చాక ఇంకా నెక్స్ట్ స్నానాలన్నీ చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళారా సార్ దర్శనానికింటే మనకి ఎంత టైం పడుతుంది సార్ షిరిడిలో దర్శనం
దర్శనము ము తిఫోర్ అవర్స్ టై పడుతుంది
గుడి దగ్గరలోనే రూమ్ ఉంటాయా సార్ అట్లా దర్శనానికి వెళ్ళేటట్టు దగ్గరలో చూసుకొని
ఆ వెళ్లుచు అండి గుడి దగ్గరలో అంటే గుడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటు మన రూమ్ తగరకి
ఎట్లా సార్ అంటే మనకి నడుచుకుంటూ వెళ్లాల దర్శనానికి మనకి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా ట్రాన్స్పోర్ట్
న నడుచుకుంటే వెళ్ళొచ్చు మంచిగా మనం ఆగట్ట ఆటోస్ కూడా ఉంటాయి కాని మన ఇష్టం అది ఆటో అంటే ఆటోని వెళ్ళొచ్చు లేకపోతే నాగు వెళ్ళొచ్చు ఓకే సార్ అంటే ఆసకి పే చేసి వెళ్ళాలా లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారా ఆటోకి పే చేయ్యాలండి గవర్నమెంట్ వాళ్ళ ఏం ప్రొవైడ్ చేయరు
ఓకే సార్ ఇప్పుడు దర్శనానికి మనం వెళ్తే ఎన్ని గంటలు నిల్చోవలసి వస్తుంది సార్ దర్శనానికి క్యూ లో
క్యూలో ఒక ఫోర్ అవర్స్ నుంచి వాళ్ళు వస్తుంది ఫొర్ ఇ ఈ స్ఆ అయిపోతుందండి
అదే సార్ అంటే తాజ అయితే మనం ఇప్పుడు సాయిబాబుబటి మేము థర్స్ డే రోజు వెళ్ళినం అనుకోం దశనం అదే నాలుగు గంటలో అయిపోతుందా సార్
ఆ ఆ రోజు కొద్దిగా మనకి లే ఒక మంది ఎక్కుంటారుగా వాటి మనకి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ టైమ్ పడుతుది
ఓకే సార్ సిక్స్ సెవెన్ అవర్స్ లో దర్శనం అయిపోతుంది మనకి ఇంకా అక్కడ ప్ర చదామనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారా సార్ వాళ్ళు గుడి వాళ్ళు
ఆ ప్రసాదము వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనము మళ్ళా ఫ్రీ ఫ్రీ భోజనం కూడా పెడతారు ప్రియా అన్నదానం కూడా పెడతారు
అన్నదానం అక్కడ నేను గుడిలోనేనా సార్
ఆ గుడి దగ్గర గుడి దగ్గరలోనే ప్రసాదాలనే ఉంటుంది
ఓకేహా సపరేట్ గా ప్రసాద ఆలయం ఉంటుందనమాట
ఆ ప్రసాదాలు ఏమన్నా ఉంటుంది దాంట్లో మొత్తం ఫుడ్ే పడతారండి
ఎట్లా సార్ అంటే ప్రసాదనానికి మనం నడుచుకుంటూ వెళ్ళాలా
ప్రసాదాలయం గారికి మనం నడుచుకుంటూ వెళ్ళాలండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఆటోలు ఉంటాయి నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు
నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట అంటే ప్రసాదా దగ్గరికి వెళ్ళాక ఇంకా లోపల ఏమైనా లైన్ ఉంటుందా సార్ డైరెట్ వెళ్లి తినడమేనా
లోపట లైన్ ఏమి ఉండదు అంటే వాళ్ళు అంటే లైన్ లో కూస పెడతారు అందరినీ కూర్చోబెట్టి ససర్వ్ చేస్తారండి ఏ ఆడ టైం ఏమ ఇట్లా పట్టదు ఎంబడెంమడే చేస్తుంటారు అన్నమాట అంతా
ఎట్లా సార్ అన్నదానం అంటే మనకి టోకన్ లాగా ఇస్తారా డైరెక్ట్ ఇప్పుడు ద దర్శనం చేసిన ప్రతి ఒక్కళ్లు అక్కడ తినొచ్చా
దర్శనం చేసుకొని వచ్చి మనం అక్కడ లోపలి పోచండి డైరెక్ట్ ఫ్రీ భోజనం వాళ్ళే పంపిస్తారండి ఎలా ఉంటుందండి సార్ అక్కడ భోజనం మనకి భోజనం మ రోటీ ఇస్తారు రైస్ మళ్ళీ పప్పు దాలు మళ్ళీ చెనగలు చెనగల కర చెనగల కర్రీ అని ఉంటుంది
ఓకే టేస్ట్ ఉంటాయా సార్ మనకి
హ్మ్ టేస్ట్ ఉంటాయండి
ఎలా సార్ అక్కడ స్వీట్ కూడా ప్రొవైడ్ చేస్తారా ఏమన్నా స్వీట్ పెడతారా భోజనంలో
ఒక స్వీట్ పెడతారు ఒక వన్ వన్ వన్ టైప్ ఆఫ్ స్వీట్ పెడతారు అనమాట
ఓకే అంటే ఇప్పుడు మనం భోజనానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే చాలా మంది వచ్చారు రప్ఒక్కళ్ల మీద అలౌడ్ అంటున్నారు కాబట్టి ఎంతో మంది లోపలికి వచ్చి తింటారా అంటే ఎంత మంది జనాలు మనతో ఒక్కటేసారి భోజనం తిని లేసే వాళ్ళ ఒక టైంకి
ఒక్క రోజు ఒక కొన్ని వేల మంది తినచ్చండి దాంట్లో అంత పెద్దదది
ఓకే సార్ అంటే తర్వాత ఇక మనం భోజనం అయిపో అపోయినాక మళ్ళీ బయట వెళ్ళి ఏమైనా చూసేవి సై సీన్లు ఏమైన్నా ఉంటాయా సార్ అక్కడ షిర్డీ లో
చైత్ సింగ్స్ ఉంటా కదా నాసిక్ ఉంటుంది మళ్ళీ సీతామ పాదాలు మళ్ళీ ముక్తిధామ్ ఔరంగాబాద్ ఎల్లకి
ఓకే అంటే ఇవన్నీ మనకి దగ్గరలోనే ఉంటాయా సార్
ఆ అక్కడ నుంచి మనం పొద్దున్న మార్నింగ్ వెళ్ళాం అనుకో ఈవినింగ్ వరకు అన్నీ చూపుచ్చి తీసుకొస్తారు వాళ్ళే ఆ బుక్ చేసుకోవాలి
ఓకే సార్ అంటే అట్లా బుక్ చేసుకున్నందుకు ఎ అంటే ఎన్ని గంటల జర్నీ ఉంటుంది సార్ ఇప్పుడు మీరు చెరు చెప్పిన పుణ్యక్షేత్రాలన్ని తిరిగేసి రావాలంటే
చిత్రాన్ని తిరిగిసి రావాలంటే వెళ్ళే పోయేటప్పుడు ఒక టూ అవర్స్ జర్నీ ఉంటది బా వెళ్ళాలంటే మళ్ళా వచ్చేటప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ జ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది
ఓకే ఆ అంటే మొత్తం ఎయిట్ అవర్స్ లో అయిపోతుంది అనమాట రావడం పోవడం
ఎయిట్ అంటే ఎయిట్ కాదు ఇంక ఇంక ఎక్కువనే అవుతుందండి ఎందుకంటే నాసిక్ లో సిగ మన ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందన్నమాట ఆ ట్రాఫిక్ కూడా ఉంటాదండి
ఓకే అంటే ఇప్పుడు ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సార్ అక్కడ కూడా దర్శనం మనకి మళ్ళీ సే క్యూ లైన్ నిల్చొని వెయిట్ చేయాల సార్
ఆక్క డా మనకి కంటే ఇప్పుడు త్రీ త్రీ త్రయాంబక తయాంబకేశ్వరంలా మనకి క్యూ ఉంటుంది టైం పెట్టి ఆ ఆక్కడ క్యూ ఉంటుంది. అక్కడ వన్ అవర్ పడుతుంది. అనమాట మనకి దర్శనానికి
అంటే ఇప్పుడు అక్కడ ఏ దేవుళ్ళు ఉంటారు సర్ త్రయంబకేశ్వరం అంటే శివయ్య ఉంటాడా
పడుతది కంపల్సరీ మనకి
ఏ లోపల అంటే శివయ్య విగ్రహం ఉంటుందా సార్ ఎలా అంటే ఇప్పుడు తయంబకేశ్వరం అనే పేరే
శివునికి ఇంపార్టెంట్ అక్కడ శివుడు శివుడు శివుడు ఉంటాడు అనమాట
ఓకే
శివున్ని మొత్తం శి శివున్నీ లింగం ఉంటుంది శివుడు విగ్రహం ఉంటుంది హ్
అంటే సార్ ఇప్పుడు మనము శివుడి విగ్రహం ఆ అవన్ని దర్శనం చేసుకునేసరికి మీరు ఎంతో ఫోర్ అవర్ పడుతదని చెప్తున్నారు త్రయంబకేశ్వరం దర్శనానికి తర్వాత మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుంచి ఎక్కడికీ వెళ్ళొచ్చు సార్
అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం మళ్ళా శిర్డికి
మళ్ళ షిర్డికేళ్ళపోలన్నమాట ఓన్లీ త్రయంబకేశ్వరం ఒక్క దర్శనానికి టూ అవర్స్ పట్టేసి వచ్చేయాల సార్ రిటర్నింగ్
వేరే కూడా ఉంటాయి ముక్తి దాము ఉంటది సితమ్మ పదాలు ఉంటది
ఓకే సార్ సీతమ్మ పాదాలాంటే మన సీతమ్మ దేవి పాదాలు అక్కడ ఉంటాయా
ఆ అక్కడ సీతమ్మా ఆ రాముడిది నాసిక్ లో ఉంటుంది అన్నమాట సీతమ్మ పాదలు అది గుహలో నుంచి వెళ్ళలాల్సి ఉంటుంది లోపలికి
గృహలో
ఆ అవునవును
ఓకే అంటే అక్కడ గృహలోపల నుంచి వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావాలన్నమాట సీతమ్మ పాదాల నుంచి చూసిరావాలంటే
అవునండి అవునండి
ఓకే మళ్ళీ ఇంకొకటి ఏంటి సార్ ఇప్పుడు సీతమ్మ పాదాలు అయిపోయినాయి త్రయంబకేశ్వరం అయిపోయింది ఇంకొక క్కటేం చూడడానికి అక్కడ దగ్గర్లో
ముక్తిధామంటె అక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు అన్నమాట హ్
అందరు దేవుళ్ళు మొత్తం అక్కడనే ప్ర మనకి ఇంకా దర్శనం ఇస్తారు
హ్ అక్కడ ఏం పట్టదండి మా మా అంటే ఒక టెన్ ట్వంటీ మినిట్స్ లో చేసుకొని రావచ్చు
ఓకే ట్వంటీ మినిట్స్ లో మనం బయటకి వచ్చేయచ్చు ఎలా సార్ ఇప్పుడు మనం ఇప్పుడు అంత లాంగ్ మళ్ళీ అక్కడి నుంచి షిరిడీ నుంచి వెళ్తున్నాం. కదా మరి అక్కడ అన్నదానం అలాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మనకి అక్కడ
లేదండి మనకి డ్రైవరు ఒక రెస్టారెంట్ దగ్గర ఆపుతాడు అక్కడ మనము తినాల్సి ఉంటుంది మనం పే చేసి తినాల్సి ఉంటుంది.
ఓకే ఇక్కడ ఏం అన్నదానం ఉండదన్నమాట ఇంక మనం అక్కడ పే చేసుకుని తినేసి బయలుదేరాల అక్కడ నుంచి ఓకే అక్కడ నుంచి బయలుదేరినాంక మళ్ళీ మనం షిరిడి నైట్ వరకు రీచ్ అవ్వగలతామ
అవునండి
ఓకే మళ్ళీ రీచ్ అయిన తర్వాత మ ళ్ళి మనం రిజర్వేషన్ ముందే చేపిచ్చుకోని పెట్ట్కోవాలా సార్ బయలుదేరడానికి ఇంటికి షిరిడి నుంచి లేకపోతే అప్పట్ద
ముందే చేయించుకోవాలండి అప్పడిదప్పుడే దొరికాయి మనకి
ఓ అప్ అండ్ డౌన్ అనేది ముందే రిజర్వేషన్ అయిపోయి ఉండాలన్నమాట షిర్డికి ఎళ్ళడానికి
అవునండి
ఓకే సార్ చాలా బాగా అనిపిచింది ఏదైతే మీరు శిరిడి గురించి నాకు చె ప్పే విధానంమయినా కూడా ఎందుకంటే ఇప్పుడెళ్లి శిరుడిని చూడాలి అన్నంత విధంగా చెప్పారు మీ రు అన్ని మేము కూడా మేము చెప్పినట్ల పుణ్యక్షేత్రాలు ఆ దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలు ఎళ్లి కూడా చూ చూసేసి వస్తాం సార్ ఆ చెప్పినందుకు చా